సున్న
చేయ్లేదు మీరు
నేను అదే బట్టలు సర్ది పెట్టుకుంటున్న
అవునా
ఉ
మీరు బాగా సర్ది పెట్టుకుంటారండి ర్యాక్ కూడా ఎంత బాగుంటుందో అసలు
అంటే మామూలుగా బ్యాగ్లోనే సర్ది పెట్తున్నా రేప్ ఉరికి పోదామని
అవునా వెళ్తున్నారా ఊరికి
ఆ ఎళ్తి అన్న పెళ్ళి ఉంది అందుకు పోదామని అనుకుంటున్న
ఎప్ అవునా ఎప్పుడు పెళ్ళి
వెళ్ళి వచ్చేసి మన్నాడు ఉంది ఇంకా రేపు అంతా వెళ్లి ఉండాలి కదా కొద్దిగా ముందుగానే
అంతేలే
ఎందుకు అనుకుంటాండి
సర్దుకుంటన్నారా అయితే ఆ అంటే నేను ఒకేసారి ఇంటికి పోతాను మళ్ళ ఎ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఆగి వెళ్తా అంటే ఫీజు కట్టేసి కాలేజ్ లో ఫీజు కట్టాలి
హా
ఆ అందుకనేసి ఉమ్
మీకు పెళ్ళిళ భోజనాలు అంటే ఇష్టమా
ఆ చాలా ఇష్టమండి కానీ ఎన్ని రోజులు అయిందో తెలుసా పెళ్ళి భోజనాలు తిని
ఎయితే రా పోదాం ఇప్పుడు పెళ్ళికి
ఆ వస్తాలే పోదాం ఎక్కడ పెళ్ళి
పెళ్ళి మా ఊర్లోనే ఒక సాయిరాం ఫంక్షన్ హాల్ అని ఉంటుంది అక్కడ చేస్తారన్నమాట ఉమ్
అయితే గ్రాండ్ గా చేస్తున్నారా పెళ్ళి హడవిడి బాగా పెద్దగా ఉ అది
అ ఏం లేదు మామూలుగా మిడిల్ క్లాస్ ఎ అన్నమాట మరి అంత రిచ్ కాదమ్మా
అంతేలే మిడిల్ క్లాస్ అయినా పెళ్ళి ఒక్కసారే కదా చేసేది వాళ్ళు కూడా బానే చేస్తారు పెళ్లి
ఆ అది కరెక్టే అంటే అంతా ఏం గ్యాండ్ గా కాకుండా ఊర్కే జస్ట్ అన్నం పప్పు రసం ఇంకా స్వీట్లు ఐస్ క్రీమ్ అంతే
హా
ఇంకా మామూలు వచ్చింన అందరికి అవును నాకైతే అ బలే ఇష్టం తెలుసా
నాకుడా అసలు ఎన్ని రోజులయనో పెళ్ళి బోజనాలు తినకా
ఏం కాదులే ఎప్పుడొ ఒకసారి పిలిస్తే ఎప్పుడైనా వెళ్ళు
ఆ వెళ్తా
ఇంకా అది కాక మెహందీ ఫంక్షన్ అని ఒకటి కార్యక్రమం ఉంటుంది
అవును మెహందీ పెట్టడం అయితే నాకు బలే ఇష్టంము బాగా పెడతానేను ఆ వేస్తా నేను బాగా
అవునా న అయితే నువ్వు చాల టాలెంటెడ్ పర్సన్ జడలు అన్ని బాగా వస్తాయి
అంతేం లేదు ఆ ఊకే అట్లా అట్లా వస్తాయి అంతే
ఉమ్ నాకైతే మెహందీ పెట్టడమే రాదు తెలుసా
అయ్యే రామ
ఉమ్
అయితే ఈసారి మీ పెళ్ళికిపోతున్నారు కదా నేను పెడతాను మీకు మెహంది
ఆ అయితే నిన్నే పిలుస్తాను రెడీ చేసేదంతా నువ్వే
ఆ సరే అయితే
అయినా అప్పుడు ఆ
మా ఊర్లో అయితే మెహంది పెట్టుకోవడానికి పెట్ట్టుకోవడానికి చిన్నపిల్లలంతా మా ఇంటి దగ్గర కి వస్తన్నారు నాతో పెట్టించుకో పెట్టియి అక్క పెట్టియి అక్క అనేది
అవునా అప్పుడు నువ్వు ఒక డిమాండ్ మాట్లాడలా
ఏం లేదు అట్లేం లేదు పెడుతు ఉంటా అప్పుడప్పుడు
అవునా అంతే లే అప్పుడు
అది కాదు పండగల అప్పుడే వచ్చేది వాళ్ళు కూడా పండగల అప్పుడే కదా అందరు పెట్టుకునేది
అవునా అయితే నువ్వెప్పుడు పెట్టుకోవేమీ నీ చెయ్యి కి
ఆ అవును నేను చాలా రోజులు అయింది నాకేమంటే మెహందీ పడదన్నమాట ఆ ఇప్పుడు మెహందీ ఆ ఈ తెల్ల చేతులు ఉంటాయి కదా దాని పైన బానే ఉంటది మళ్ళీ ఇటు సైడ్ వేస్కుంటాము చూడు నార్మల్ గా చెయ్యి పైన వేసుకుంటే అంత వేసుకునే నైట్ వేసుకున్నా అనుకో పడుకుంటా మళ్ళీ పొద్దు లేచేసరికి అంతా తీసేటప్పుడు వా పోయింటది నాకి
అవునా అందుకు వేసుకోవా నువ్వు
కొంతమందికి పడదుఅట్ల
అవ్ అంతే లే
గోరింటాకు బావుంటుంది మల్ల
ఆ గోరెంటాకు బావుంటుంది అప్పుడు ఒకసారి అయితేగిన మా ఇంటి దగ్గర ఒక ముస్లిం అక్క కోనేస్తాఉండే నాకు బాగా
అవునా అవును ముస్లిమ్ నోళ్ళు ఎంత బాగా బాగ వేస్తారో కోన్ మెహందీ ఎంత బాగా పెడతారో
ఆ వాళ్ళు అందరూ భలే వేసుకుంటారు కదా పెళ్ళిళ్ళకి
అవును ఆ చేతి నిండా వేసుకుంటారు అది కాకా మళ్ళీ కుట్టించే డ్రెస్సెస్ కూడా ఎంత గ్రాండ్ గా ఉంటాయి కదా
ఆ వాళ్ళు అమ్మో అసలు చానా హు మ్ ఇంకా మరి
చెప్పాలి ఇంకా
ఉ
చెప్పాలి మీరే
చెప్పాలా నేనే ఇంకా పెళ్ళిళ్ళకి అప్పుడు అప్పగింతలు అవన్నీ ఉంటాయి కదా
అవును అప్పగింతలప్పుడు బాగా ఏడుస్తారు కదా అందరు
అవును ఇంకెందుకంటే అదే కదా లాస్ట్ అందుకనేసి ఏడుస్తారు అ
అయినా ఏ ఆడపిలకైనా తప్పదులేే
ఆవ్ అది కరెక్టే
ఉ
ఇక ఇల్లారికం చేస్తారు ఉ
ఉ కొంతమంది కొంతమంది ఇల్లారి తో ఉండిపోతారు కొంతమంది పోవాల్సిందే
నిజం అసల్ అయినా ఇల్లారికమంటే తక్కువేలే మన దాంతో
ఇదా ఉ
మందరు అత్తోలింటికి పోవల్సిండేదే
ఉ అంతే
ఊరు అంటే ఇల్లరికం ఇంకా అబ్బాయి సైడు ఎవరు ఉండారు కదా.
చాలా తక్కువ మన సైడు
ఉ
చాలా తక్కువ అలా మన సైడ్
అవును అస్సలు
ఉ
ఉ
మళ్ళీ ఇంకా పెళ్లి అయిప్య పెళ్లిి రోజు బానే ఉంటది టూ డేస్ కదా మా మీ సైడ్ ఎన్ని రోజులు చేస్తారు పెళ్ళి.
పెళ్లా
ఉ
ఉ మాది అంతా అయితేగినా త్రీ డేస్ అలా చేస్తార
అవునా
అనమాట నాగుల పూజ అన్ని ఉంటాయి కదా ఆ
అవునవును ఆ హలో ఆ వినపడతాంది
అదే ఒక రోజు అంతా నాగుల్ ఉ
ఆ అదే నాగులు పూజ చెప్పండి ఏమో చెప్తాన్నారు.
ఆ నాగుల్ పూజ ఫస్ట్ రోజు ఒక రోజు రిసెప్షన్ ఇంకో రోజు మామూలు ముహూర్త్
ఆ ఆహా మా సైడు రెండ్ రోజులు చేస్తారు అదే రిసెప్షన్ ఆ రిసెప్షన్ లాగా రిసెప్షన్ రోజు దే నాగులు పూజ చేపిస్తారు
అవును
ఇంకో రోజు ముహూర్తం
అవునా
ఆడ్ ఆ ఆ డేనే ముహూర్తం అయిపోయాక అదే వాళ్ళ పెళ్లిి కొడుకు వాళ్ల ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారుా బాగా పెళ్ళి కూతుర్ని.
ఇంకా మా దాంట్లో ఎక్కడంటేగినా అంతా పెళ్లిి అయిపోతుంది చూడు
ఆ
వెంటనే పెళ్ళికొడుకు ఇళ్ళకి పోకోకుండా టూ డేస్ త్రీ డేస్ అలా ఇంకా పెళ్లి కూతురు వాళ్ళు ఇంట్లోనే ఉంటారు పెళ్లికుడుకు కూడా
అవునా అవును
ఉమ్ దని మాతంళ్ళింటి పోతారు తెలుసా
ఆహా మాసెండ్ అయితే ఒక రెండు రోజులులా ఉంటారు అంతే
అంతేనా ఒక రెండు రోజులా
ఆ అంతే
అంటే అప్పుడు మా బాబాయ్ పెళ్లి జరిగింది అన్నమాట అప్పుడు నేను బాగా చూసిడి దగ్గరగా అన్ని కొన్నా అట్లా తెలుసుకోనే విషయాలు ఉ
అంటంట ఎంసున్నరేని
నా ఊరికే ఉన్నా ఇంకా స్నానం చేద్దామని అనుకుటాన్నా
ఉహ్
కొ వచ్చే పై నుంచి చేయాల స్నానం మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారు
నేను ఇంకా కొన్ని తగ్గు కునే ఉన్నాయి బాగా నీటగా సర్దుకోవాల
అవునా
సర్దికున్నాక స్నానం చేయాల
హ అది నిజమే సంగతని ఎసి చదుకోనే కుచ్చోల కదా ఇను అసలు నాకైతే ఈ పరిశ్రమ కోల్ బట్టి అసలు చదు బుద్ధ అయిత లే
అయ్యో హెల్త్ బాగుంటేనే కదా మనం చదివేకి బాగా అయ్యేది
ఆ నిజం అసలు ఈ వర్షం పట్టింది నిద్ర తలకాయ బెల నొప్పిస్తూ ఉంటుంది ఉమ్
హెల్త్ బాగా చూసుకోండి
ఉ చూసుకుంటాను
సరేండి సరే అండి హెల్త్ జాగ్రత్త బాయ్
ఆ సరే బాయ్ అ